హలో ఐ మీన్ కలుస్తుందో లేదో అనేసి ట్రై చేస
కలుస్తమిగ
ఎక్కడ
బావ వల్ల ఇంట్లో నేను చిన్నూ మా తమ్ముడు
ఫ్రీన కంఫర్టబుల
అ ఐ మీన్ వచ్చింది మనం కలుస్తుందో కలవదో అనేసి అలా ట్రై జేసానన్న మాట
గణేష్ ముందు
పెడతా
తిన్నర
తిన్ తిన్నా
ఏం జేస్తున్నారు
నత్తింగ్ ఇగ పడుకోవడమే దిండు వెట్టుకొని పిల్లలు బడుకుంటున్నారు అమ్మ కాల్ మాట్లాడుతుంది అన్నయ్యతో నేన్ అలా కూర్చోని ఇగ ఫోన్ నొక్కుతున్నా ఏం జేస్తున్నారు
ఇంకా తిన్నా ఇప్పుడే ఫ్రైడ్ రైస్
ఫ్రైడ్ రైసా చేసారా ఇంట్లో చేసారా బయటన
చేసిన నేనే
మీకేం చెయ్యతది ఏం ఏం చూస్తున్నారు? మూవీ చూస్తున్నరా
ఆ ఏం మూవీ జెప్పు
అంటే అంత క్లియర్ గా నాకు వినిపించట్లేదు
దురేందర్
ఫస్ట్ సెకెండ్ పార్టా
అవునా
బావుంది చూసా నేను రీసెంట్గా మొన్న ఫస్ట్ ది జూసిన్ తర్వాత సెకండ్ జూస్తే అర్థం అవుతుంది
నేన్ ఫస్ట్ ది థియేటర్ లోనే చూసిన సెకండ్ ది థియేటర్ లోనే చూసిన
అవునా అంటే మీరు చాలా ఫాస్ట్గా ఉన్నారయితే చూడలేదన్నారు థియేటర్ లో
ఎవరు జూడ్లే థియేటర్ లో చూసిన
అవునా
తెలుగు
తెలుగులో
వచ్చింది
ఒకే ఇంకా
థియేటర్ లో అచ్చింది ఉమ్
ఇంకేంటి మరి విషయాలు అంటున్న
చెప్పాలి మీరు హిందీలో చూసిన్లా
అవును కాని హిందీ నే
తీవ్రవాదం
అంటే తెలుగులో అంతా నచ్చలేదు హిందులోనే బాగుంది ఆ సాంగ్స్ కూడా హిందీలోనే బాగున్నాయి కదా
సాంగ్స్ హిందీలోనే ప్లే అయితాయి
మ్మ్ ఓన్లీ వాయిస్సంటూ మాటలనేది తెలుగా. ఎంటి మరి విషయాలు చెప్పాలి అదే
అన్న నుంచి తమ్ముడికచ్చిందా భయ్యా నుంచి తమ్ముడికచ్చి
ఆ ఎటెళ్ళారు ఇంట్లో అందరు మరి
హ దేవుని ఎత్తు పోయిళ్ళు అందరూ నువ్వు కూడా పెట్టు వర్షం పడ్డది నాయన
అంటే ఏం ఏం దేవుని చేస్తున్నారు వినాయకు ఆ
నైట్ ఇప్పుడే స్టార్ట్ అయిందండి ఇప్పన్నుంచి మొదల్డితే పొద్దున సిక్స్ సెవన్ వరకి
ఆవ్
చేసిపోద్దున మేక కడిగేత్తే కతమ్ హుమ్ ఒగ్గోలులుంటారు వాళ్ళు చదుతనే ఉంటారు మంత్రాలు పొద్దన్చంత పాటలు పాడతారు.
అవునా నైటన్తా అలా చేసి మార్నింగు మేకని పెట్టేసి.
ఆళ్ళు చాలి పోతారు ఇగాళ్లు పోయినాకా అండుకొని తింటారు చుట్టాలోత్తరు.
ించ అ వి మేం ప్రతి దీపావలి జేత్తం మా ఊర్లో అందరం కల్సి.
అహా
లెవెన్ కామ్లెస్స్
ఉహూ
మేం బం కతక, మా ఒళ్ళు పోతురు ఆ ఇంట్లో ఉన్నోళ్లే ఉంటారు. మేం తెల్లారిపోయి మొక్కుకొనోత్తం గంతే
ఉహు
ఇది మన ఇంట్లో కాబట్టి. ఆల్లుంటారు, చేసేటోల్లుంటారు, మనమెందుకు నేను స్ట్. తిరుత్తలే
మరి కొంచెం పక్కనోచ్చి మాట్లాడొచ్చు కదాండి
పక్కన మాట్లాడడానికి లైట్లన్ని బంద్ చేసుకోండి
లైట్లని బంద్ చేస్తే పక్కకేల్లరా మీరు మీకేమైనా భయమా
నేన్ లేప్తే భయం చిన్ను భయపడతాడు మళ్ళా
మీ తమ్ముడున్నాడేమో అక్కడ
ఉన్నడు నాలా చేయించుకోండ . ఏమన్న అయితే ని పక్కన పండుకుంటే లేషి మల్ల సోఫాల పన్న ఖతం లేచి కూర్చునుడు మాఆవిడ అ ఇక్కడ్నే ఉన్నవన్నోళ్ళు అప్పుడు పన్నరు, నైట్ కరెంట్ పోయింది వర్షం గొట్టింది
అవునా అయి మాకు ఇటు సైడ్ ఇప్పుడు లేదు ప్రజెంట్ గని నా నైట్
చాలా ఉండాయ్
నిద్దరాక ఏమంటాండు మామ కరెంటోనికి ఫోన్ చేయ్ మామ అంటాండు
నిదర్లో నేనా
ఆ అవును
ఉమ్ హ్
లేషిండు పన్నడు కరెంటోనికి చెయ్ అంటాడు
ఇన్వర్టర్ లేదా
మాక్కోళ్లకు ఉంది మాకు లేదు
ఉమ్
మొన్న రిపేర్ చేయించిన్నప్పుడు వేయించుకున్నమం ఇన్వర్టర్
ఉమ్ పెట్టించడమేనా ఇంకా
ఇన్వర్టర్ కొన్నుక్కుంటే అయిపోతది కుచ్చున్నా ఇంకా
చెప్పాలి
కలిసి చాలా రోజులైంది
అంతె
చెప్పు నువ్వే
ఇప్పుడు అంటే మీరిప్పుడు వెళ్ళి ఇలా అలా వెళ్ళి ఇలా వచ్చేస్తారా నైట్ అంతక్కడే ఉంటారా
పోలే వర్షం పడతదని ఇటే అచ్చి పన్నం ఇగ, పండుకుంటడని చెప్పిన మా అమ్మతోని ఉమ్ పోనిగా ఒకవేళ డాడ్ అత్తె బాగ వర్షం ఉంటే బ ఫోన్ చేత్తడు దోర్ దీ అని అన్నడు గంతే నిదరేదోత్తడి నిదర రాదు తగుతాల్లంటే
బయటేనా ఓన్లీ
ఇష్టం ఏదన్నా గావచ్చు ఆడోళ్ళు ఉన్నరు గదా అని వైట్ దేచ్చిళ్ళు
ఆడ్ అంటే లేడీస్ గూడ తాగుతరా
ఉమ్ మరిగ నైట్ అంత ఏం చెత్తరిగా తాగి గుసుంట్రు యూపిపీలో మచ్చషడనే బలక సిీ బదగిరా
ఉమ్
ఈ ఫ్రీకరన్సీని చే ఉమ్ ఇంకేంటి మరి ఇంకేంటి విశేషాలు మిస్ ఫ్రెండ్ కి చెత్తాన్నవ్ కదా ఫోను
మీరు ఫ్రీగా అయ్యాక చెప్తా అన్నారు
నువ్వ ఏమో ఇటికి వచ్చినవ్ వైట్ డ్రెస్ వేసినా అటు రమ్మన్నారు పేయచ్చిన వచ్చి మాట్లాడనాటక్
అదే మీరు ఒక మెసేజ్ పెడితే తను చేసేది మే బీ
ఇటు నావి కూడా కంప్లీటడ్ చేయండి
ఒకే ఆమ చెప్పాలి
చెప్ప మీకు బోరింగ్ కొడుతుందా బోర్ కొడుతుందా
నిరతం పాకిస్తా ఆప్షన్
నిద్ర ఒస్తుందా ఎందుకు మీరు మధ్యాహ్నం పడుకునే అలవాట్ టుందా మీకు
ఎందుగని ఆడ వడుకోవాలె పిల్లలున్నారుగా పడుకోనియర్ మీరు
అయ్యో నిద్ర ఇంత తొందుట్లున్నా నాకు నిద్ర రావట్లేదు నేను ఈ రోజు ఊరికెళ్ళుం సో రాగానే నా ఫుల్ గా హెడేక్
ఎందుకు ఎవరన్నా నర్ర ఇచ్చిర్ర ఫఫ నబర్
అవడమంటే కామనా జర్నీకి మేబి
కు మసరపో మ శ
తల నొస్తుంది నొప్పి పెట్టింది సో అలా హాఫ్ అన్ అవర్ పడుకున్నాను ఆ లేచాక సెట్ అయ్యింది
ఎ ఇంకా డ్ వ మ మ నువ్వే ఎప్పు ఏమైన ఉంటె పోరాలేంది ఉ
పడుకున్నారు నలుగురు ఈరోజు నాతో పాటు మా అన్నయ వాళ్ళ బాబు వచ్చేసాడు అత్తమ్మ తో వెళ్తా అత్తమ్మతో వెళ్తా అనేసి వచ్ వచ్చేశాడన్నమాట నేను ఒక్కదాన్నే వస్తున్నా కదా అనే
ప
తీసుకొచ్చుకున్నాను అ నే అక్కడ హాస్పిటల్ల్లో నన్నక్కడ
ఉహు ఒకే నువ్వు తిన్నా అంటావా కింద వండుకో
కింద నిద్ర బట్టదు
మధ్యల పెద్దది చేసుకు మరేలా
అది చూడాలి ఈ రోజు నైట్
అందుకని జరపు దగ్గర దగ్గర వండుకోవెట్టొద్దు
వాళ్ళు నా మీదికే వచ్చేస్తారు నైట్ అంతా వాల్నీ జరుపుకుంటనే ఉండాల జరుపుకుంటనే ఉండాల
హు
నేన్ లేపి ఇగ వాళ్ళ కాళ్లదగ్గర్ దగ్గ పడుకుంటా అయిపోయింది కాళ్ళ దగ్గర పడుకున్నా ఒక ముక్కు ద కాల్ ఏస్తాడు
కమల్లలెక్క వండుకో కమలల్లెక్కా వండుకుంటే చిన్న ఉంటారు కాబట్టి ఏమేయ్యరు
వాళ్ళేం చిన్నగో లేరు వా వాళ్ళు కూడా ఆ సగానికి సగం ఉన్నారు వాళ్ళు కూడా
హ్ సరే రేప్ మాట్లాడదామా
ఓకే గుడ్ నైట్
ఆహ్